ఆ బాగున్న సిస్టర్ మీరు బాగున్నారా
ఉ బాగున్నాం సిస్టర్ తిన్నారా
లే సిస్టర్ తినాలప్పు కూడా ఇన్ చూట్ పోయలే చను
ఏమి ఇంత లేట్ ఏట్యియంది మేం తినలే సిస్టర్ మేము వె ఉ
నోటిఫికేషన్స్ పడ్డాయి కదా స్పెషల్ క్లాసెస్ రన్ చేస్తున్నారు
అవునా ఓకే ఓకే బా చదువుకోండి
ఉ అందుకే వెళ్తాన్న ఈ రోజు నుంచి
ఆఫ్టర్నూన్ తిన్నారా మరి ప్రజ తినలే ఏం తిన్నారు ఆఫ్టర్నూను
అదే ఏదో బెండకాయ వచ్చేసింట తింటారండీ మ్యాంగో పికిల్ పెట్నారు
మ్యాంగో పిక్కులు పెట్టినారా మాకు ఈ రోజు బెండకాయ చేస్తున్నారు అది ఏం బాలే ముదిరిపోయిన బెండకాయలు పెట్టిన మాకైతే
అవునా
ఇది తినలే అదే బా ఆ నచ్చలె నాకైతే ఏం తిన్లే
మరి పప్పు సాంబార్ ఆల్టర్నేట్ ఏమి లేవా
పప్పు మజ్జిగా ఉండే తిన్నదంతా అడ్జస్ట్ చేసుకొని అవి పుల్ల పుల్ల గున్నాయ్ చింతపండు ఏమనా ఎక్కువేస్తారేమో అందులోకి
హ్యాండులోసిస్ట్
అదే పప్పులోకి
ఉహు
హు పుల్ల పుల్లగా అనిపించింది ఇంకా మజ్జిగేసుకొని తినేసేస్తుంది ఇంకా తప్పదు కదా తీన్నాలి ఏదో ఒక్కటి
తినాలి ఏదో ఒకటి తప్పదు
గధికే తినేస్తే మీకేం చేసిండ్రీ మార్నింగ్ టిఫిన్
టిఫిన్ బోండా చేసిర్ర
బాగుంటాయా ఫుడ్ మీ దాంట్లో
టిఫిన్స్ పర్లేదు బాగానే ఉంటాయి సిస్టర్ మీకు
మాకేం బాగుండవు అబ్బా నాకేం నచ్చవు
మార్నింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళింటి సిక్స్ టు నైన్ మా ఫ్రెండ్ పెట్టించిన్ది తినింది
ఉమ్ పర్లేదు లేదు లే తిన్నారు కదా రేపేం చేస్తారో
రేపు ఏం చేస్తారో తెలిదు సిస్టర్ మరి ఊత
మా కతే ఊతపమ్ చేస్తారు సిస్టర్ అదేం బాగుండదు అది బాగుండదు చూడ్డానికి
అందరికి హాస్టల్స్లలో నార్మల్ గా అవే చేస్తారు
ఉమ్ అది ఎందో అది నూకు నూకా ఉంటుంది ఉంతా ఎఫెక్ట్ఫుల్ గా ఉండద్ చూడ్డానికి కూడా ఏదో మాడిపోయినట్టు చిన్న చిన్నగా ఏస్తారు ఆ చట్నీ కూడా ఏం బాగుండదు రెడ్ కలర్ చేస్తారు ఒకసారి వైట్ కలర్స్ ఏస్తారు ఆ చినిగి సరిగా ఉడికిన అది పచ్చి పచ్చిగా నూకలు నూకలు ఉంటాయి పప్పులు అట్లానే ఉంటాయి చూడ్డానికి ఉమ్ ఏమో లేండి పీకిల్స్ ఉన్నా అడ్జస్ట్ చేసుకొని తినల్సిన స్టేజ్ మంది
అంతే సిస్టర్ తప్ప ఏం చేస్తాం
ఉమ్ ఇగ అంతే ఇప్పుడేమ్ చేసి ఉంచిర్రో తినడానికి వెళ్ళి
ఉమ్ ఇప్పుడు ఏం చేస్తుంటారు ఏమో సిస్టర్ నార్మల్ అయితే ఎగ్గు చేస్తారు
ఈ రోజు ఎగ్ ఆ అంటే ఎగ్ బాయిల్డ్ ఎగ్గా కర్ర ర్రీనా ఫ్రై ఆ
చేస్తారు
ఆ
మరి ఏమైతుందో ఏం చేసింద్రో కింద మ చూడాలమా
కానీ అవి తీయగ వయేస్తారు కదా తీయగా ఉంటాయి కదా అవి చూడ్డానికి అంటే నోట్లో పెట్టుకుంటే తీయగా అనిపిస్తుంది అవి ఆ కర్రీస్ నేను ట్రై చేస్తాను మా హాస్టల్ లో చేస్తారు ఎందుకో ఎగ్ కర్రీ కూడా తీయగనిపిస్తుంది ఏమన్నా ఆ ఎల్లిపాయలా ఉల్లిపాయలా ఏమన్నా ఎక్కువ చేస్తారో వీళ్లు ఇక్కడ
ఉ హు ఆనియన్స్ ఎక్కువ వేస్తే కొంచెం తీపి వస్తుంది
అదే ఒక ఒక్క రోజు ఆంటిని అడిగింటే చెప్పింది
ఉ హు ఏమని చెప్పింది
ఏంది ఆంటీ తీయగా ఉంది ఏమైన్నా బెల్లం వేశారా అని అడిగినానా వెళ్ళి
ఉ హు
ఏందమ్మా నువ్వు అలా చెప్తున్నావ్ ఈ రోజంతా బావుంది బావుంది అంటున్నారు అ అంటున్నారు ఆమె నాతో నీనే షాక్ అయితే మా ఆయన మాటలకి ఇంక వదిలేసి ఏమ అట్లా అని వదిలేసిన ఆ రోజంతా ఏం తినలే
ఉ హు
ఉ మీరేమీ పెడతారు ఈ రోజు
అంతే మామూలుగా సాంబారు ఎగ్గు
మజ్జిగ ఎం బెటార
మజ్జిగ ఎం నార్మల్ ఉండేటీవే ఉంటావు అది
అంటే ఏమంటారు అబ్బా అది పప్పు రసం అట్లా ఉండదు
సార్ నైట్ టైమ్స్
అంటే చపాతి చేస్తారు కదా మీకు చపాతి చేయర నైట్ పూట
చేస్ చేస్తారు చెప్పయట్లేదు అప్పుడు చేస్తాంట్రీ
ఇప్పుడు ఎందుకు చేయడం లేదు ఆ
అంటే మనుషులు లేరు కదా చేసే వాళ్ళు చపాతీ చేయాలంటే చాలా టైం పడతది అంతే కదా
మనుషులు లేరా ఏందబ్బా అది
మా హాస్టల్లో వన్ మంత్ కోసారి అట్లా అందరు వెళ్ళిపోతారు సిస్టర్
అవునా అట్లయితే వాళ్ళకు డబ్బులు మిగిలిస్తున్నారు అబ్బా మీ ఓనర్స్
అదే ఇన్ టైం కి ఉండరు ఎవరు కరెక్ట్ గా
ఉ హు అట్లయితే కష్టమే లేండి వాళ్లు స్వీట్లు చేస్తారా
ఏంటి సిస్టర్
ఏమైన్నా స్వీట్స్ చేస్తారా ఆంటీ ఫెస్టివల్స్ కి అట్లా సాటర్డే టైమ్స్ అలా
మామూలే సిస్టర్ తెలుగు అంతేగా మీరు ఉన్నారు గా హాస్టల్లో మీకు తెలియంది ఏముంది
మాకైతే ఏం చెయరు అందుకే మీకేమని చేస్తారు ఏమని మీరు హాస్టల్ లో అడుగుతున్నా స్వీట్లు ఏమన్నా పెడతారా చికెన్ అట్లా చేస్తున్నారు అని అడుగుతున్నా
ఉ అమ్ములు ఇంకా
అంతే అంటారా
ఉ ఇంట్లో ఉన్నట్టు ఉండదు
అంటే చికెన్ చేస్తారా
ఉ
చికెన్ ఏమన్నా పెడతారా ఆంటీ మీ హాస్టల్లో
ఆ పెడతారు సిస్టర్
బానే ఉంటుందా ఎన్ని ముక్కలు వేస్తారు ఎన్ని
వేస్తారు ఒక త్రీ
అంటే నీళ్ళ అంటే వా అది ఆయిల్ ఎక్కువ వేసింటారు కదా వాటర్ ఆయిల్
చేస్తారు ఒక్కోసారి మంచిగా చేస్తారు ఒక్కోసారి ఏం చేయరు
ఉమ్ బానే ఉంటుందా టేస్ట్
మీ హాస్టల్లో చికెన్ మంచిగా చేస్తారా సిస్టర్.
మా హాస్టల్లో తింటే ఇంకొసారి తినాలి అనిపియదు నాకైతే ఇంకే పక్కనోళ్ళకి కూడా తినాలని అనిపియ్యదు అనుకుంటే అలా ఉంటుందనమాట.
ఉహూ
ఉమ్ అందుకే అడుగుతున్న లెండి నేను మిమ్మల్ని
ఉమ్
ఉమ్ అంతే ఏం ఇంటికి కాల్ చేసి ఉంటివా మీ నాన్నకి మి తమ్ముడి ఇకి వాళ్ళకి అంతా బాగుండర
ఉమ్ అందరూ బాగున్నారు సిస్టర్ కాకన్నాంట సిస్టర్
మాకి పడుతున్నాయంట ఇక్ మా నేనున్న ప్లేస్ అయితే ఏం పడడం లేదు సిస్టర్ అందుకే అడుగుతున్నా
మీ వర్షం పడుతుందా సిస్టర్
లేదు లేదు మూసుకోనింది కానీ వర్షం పడదు
ఉహూ
ఉం మీ కూడా పడద్దు కదా
మాకు పడుతుంది సిస్టర్ డైలీ నైట్ పడుతుంది ఇడ
అవునా
మార్నింగ్ అంత మంచిగానే ఉంటుంది నైట్ టైమ్స్ డైలీ పడుతుందంట
కొంచం మా సైడ్ పంపియచ్చు కదా వర్షం పం వర్షం వర్షాలు
మీ సైడ్ కూడా అట్లే పడుతుందనుకుంటా కదా లేదా
మా సైడ్ అట్లా పడవబ్బా వర్షాలు ఎప్పుడు పడుతుందో కూడా తెలీదు.
ఆహా
పడుతాయి కం బడుతాయి కనీ ఎప్పుడు బడుతాయిదేవు దీ ఈ మధ్యతే పల్లే ఉమ్ అంటే ఇప్పుడు ఎల్లీ ఎగ్గు కర్రే తినాలా మీరు ఆ పడితే మంచిదే వేడైనా తగ్గుతుంది కదా ఎండాలు చానాయి విపరీతంగా ఉన్నాయి అబ్బో బయటకు పోవాలంటేనే భయం వేస్తంది
అందులో పంటలు అవన్నీ మంచిగాగుంటాయి కదా వర్షం పడితే లాస్ అయితే ఏముండదు.
ఉండదు కానీ టైమ్ టు టైం పడితే బాగుంటది పొలాలకు కూడా ఇప్పుడు విత్తనాలు విత్తే టైం కదా
పంట చేతికి వచ్చేటబ్ప్పుడు పడితే మనకే లాస్ అయితుంది
ఆ ఎట్లుంటుందో మరి తెలియదు మనకు కూడా
ఆ
ఉం పడితే బెస్ట్ కొంచెం వేడన్న తగ్గుతుంది మాకి వేడి ఫుల్ వేడి అసాల్కి ఉండేకా కావడం లేదు అసల్కి మాది పైననా రూము
మ్ హూ
ఇప్పటికే ఎండ పడుతుంది పెంట్ హౌస్ లో లేకసలు రూమ్ లో లేయితే విండో దగ్గర గదే నా కాట్
ఈ కొద్ది రోజులే కదా అయ్యా ఇది అయిపోతే మళ్ళీ మంచిగా ఉంటుంది కూల్ గా ఉంటుంది.
అయిపోతే బాగుంటుంది ఏందోసలకి ఈ ఎండకి ఈ ఎండలకి ఫుడ్ కూడా సరింగా పోవడంలో ఉత్త వాటరు, జ్యూస్లే.
మ్ అందరిది అదే పరిస్థితి.
ఎండ అసలు ఫుడ్ కూడా ఎందుకు లేబ్బా ఫుడ్ అనేటట్టటు అయిపోయింది.
మ్ హూ
ఇంకా హాస్టల్ ఫుడ్ అయితే ఇంకా ఘోరంగా చేస్తున్నారు ఈ మధ్య వీళ్ళ
ఏ హాస్టల్స్లలో అయినా అంతే ఘోరంగా చేస్తారు.
ఏమో సిస్టర్ వీళ్ళుంతా విచిత్రంగా ఉన్నారు.
అదే ఫుడ్ వాళ్ళే కూడ తింటారు వాళ్ళు కూడా తింటారు.
ఆ వాళ్ళు మంచిగా చేసుకుంటారు సిస్టర్ మనకు ఎందుకు పెడతారు. ఒకసారి చెప్పు అంత మంచి వాళ్ళ తింటారు చెప్పు అంత మంచి ఫుడ్డు మనకి సెకండ్ హ్యాండిల్ చేస్తా సరే వాళ్ళు ఫస్టులోనే ద్యాపట్టేసుకుంటారు
అట్లా కూడా ఉంటాయా? మీ హాస్పిటల్లో అట్లా జరుగుతున్నాయా?
సార్ సిస్ట చేసిన వెంటనే అది ఆ వాటర్ యాడ్ చేయకముందే కొంచెం పక్కన తీసి పెట్టేస్తారు అన్నమాట. వాళ్ళు తగ్గట్టు. సెకండ్ టైం వాటర్ పోసి పెడత పెడతారన్నమాట నేను డైరెక్టు చూసాను. హాస్టల్లో ఆ హాస్టల్లో నైట్ అన్నం పొద్దున్నకి, పొద్దున్న అన్నం నైట్ కి మిక్స్ చేసేస్తారు.
అది ఎక్కడైనా కామనే అందరూ చేసేదే
అదీ నిజమే అలా చేస్తారు నేను చూసాను.
మ్
ఇంకా హస్టల్ ఫుడ్ ఇంత బాగుంటుందా దేవుడా అనేటట్టు జరుగుతాంది.
ఇప్పుడు మంచిగా ఉంది అని ఎక్కడా చెప్పలేం